హలో
నమస్కారం అండి
డి గుడ్ మార్నింగ్ అండి తిన్నారండి అన్నం
తిన్నానండీ ఇప్పుడే గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి
కర్రి అండి
మా కర్రి వచ్చేసి ఈరోజు వంకాయ చేసిదండి
అవునండి
అవునండి
మ్ రీసెంట్గా మా ఇంటి పక్కడ ఒకటి జరిగిందండి
ఏం జరిగిందండీ
అంటే రీసెంట్ మా ఊ ఇంటికడంటే కాదు కానీ మా ఊరిలే అండి అది
ఆహా
త వాళ్ళిద్దరు అట చిన్నప్పటి నుంచేళ్ళి ఇట్లా లవ్ చేసుకోడం అట అండి
ఆ
అంటే ఇక్కడ మా ఊళ్లేే కాదండి అంటే మా అత్తమ్మ వాల ఇల్లుకదు మా ఇంటికాడ అన్నట్టు
ఆ
అయితే ఇద్దరు గెడ్ వెళ్ళిన క అంట్లా మాట్లాడుకోవడము అటు ఇటు తిరగడము ఇట్లా ఏదైనా ఊర్లో పోవడానికి కూడా బైక్ మీద పోవడం రావడం అనీ జరిగిందట అండి
ఆహా
అయితే అట్లా జ అంటే వాళ్ళలకు పెద్ద ఆది ఎట్లా అంటే వరుస వాళ్ళ కా ఇట్లా బిడ్డ కూతుర్ లెక్కనే ఉంటాదట అండి వాళ్ళు కూడా వరుస అట్లా ఉంటదాట బాబాయ్ ఉన్ను బిడ్డటండి ఇక్కడ మా అత్త వాళ్ళు ఉళ్ళఅట్టనే జరిగిందండి మా ఊల్ళ కూడా ఒకసారి ఇట్టనే జరిగిందండి మొన్నట్టనే
అయ్యో
ఆయిత్ తే కొంచెం బా అంటే దూర పులు కాదు అంటే వేరే కులం అన్నట్టు అంటే మా ఊళ అంటే ఒక మేనే ఉన్న మా అమ్మాయి ఏమో ముత్రాశమే వే అబ్బా ఏమో కాపోలు అయిన అన్నట్టు
ఆహా
ఆ ఇట్ల లవ్ చేసుకోవడం అవి ఇగ అది ఇది ఆట్లా అయిందట ప్రెగ్నెన్సీ అయిందట పాపం తనకి
అయ్యో పాపం
మ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ ఇట్ల ఫీవర్ గిట్ల వచ్చింది కద అనేసి ఇట్లా టెస్ట్ గిట్ల చేయిస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చిందట అండి
ఆహా
ప్రెగ్నెన్సీ అని వ వచ్చడతోనే ఇట్లా ఎట్లా ఇది ఇది అని అట్లా అడుగుతే ఈట్ల సంగతి అనేసి తను కూడా చెప్పిందట అండి
ఆహా
చిన్నప్పనుంచెలి దాని ఇష్టం లవ్ జేస్తున్నాం మీద్దరం కూడా ఇక అంటే స్కూల్ చిన్నపటి నుంచే స్కూల్ అండి వాళ్ళు చదువుక్ ఉంటాలట
ఆ
ఆ అదే స్కూల్ అదే అనట్ ఊరికే అటు ఇటు తిరిగడం అట అండి ఇగ నాకు చానా ఇష్టం తననేసి ఇట్లా అన్నంక గూడా వాళ్ళు ఏం జేశారట ప్రెగ్నెన్స్ దించారాటండి లడ్డు ఇటురారా మ్మ్ ప్రెగ్నెన్సీతీయించ టండి కాని వాళ్ళా అంటే వాళ్ళ అంటే తెల్సిట్ల వాలవర్ కీ తెల్ దాటండి తీయించరని అనుడుతోనే తను మందు తాగాడడండి మిమల్లీదర్ని ఎట్లయినా వేరు జేస్తారు గదనేసి చ్ మందు దాగుతే తను చనిపోయాడటండి పాపం
అయ్యో పాపం
ఒక అమ్మాయి కోసం చనిపోవుడు అవసరం అండి మనకు దేవుడు ఒకటే లైఫ్ ఇచ్చాడండి ఆ లైఫ్ ఎంజాయ్ జేయాలి గాని ఒకల కోసం చావడం ఎందుకండి మనం
అవునండీ పాపం చావడం చావకూడదండి ఫ్రెండ్స్ పేరెంట్స్ ఉంటారు అక్కాచెల్లుంటారు అమ్మాయి గదా అండి రేపు ఇంకో అమాట్లాంటమ్మాయి వొత్తది
అవునండి అంటే ఈ అమ్మాయి గాకుండా ఇంకో అమ్మాయి దొరుకుతది ఆ అమ్మాయి కోసం చావడం అవస్రమాండి మనం
అయ్యో చా చచ్ చనిపోయేపుడు సాధించండి ఆయన మాల్ చానా మంది చనిపోయరండి అట్లా పాపం
అవునండి ఏం జాధించలేము గని పాపం ఆళ్ళొక్కడే కొడుకండి తనూ బాగా ఏడుస్తున్నారండి
ఆహా
మా ఫ్రెండ్ వాళ్ళ ఊళ్ళే జరిగిందండి మా ఫ్రెండ్ మాక్ జెప్పారండి
అవును మాదిలేలో అబ్బాయే కుర్మోళ్ల గొల్లోళ్ళ అబ్బాయి అమ్మాయి మా ముద్రశోల్ల అమ్మాయే జూన్లెళ్ళనమంటార్రు అయితే ఒక్ రోజు ఏమైందంటే వాళ్ళిద్దరు బాగా డీప్ గా లవ్ చేసుకున్నారట పాపం
హ్మ్
టే ఏమైంది అ అమ్మాయికి విల అబ్బాయి కొంచం ఆటో తోలుతడు అన్నమాట అవును ఆటోతొల్తాడు సరియంము పని జేయదు ఆయన పేరు చైతన్య అని అంటది అన్నమాట అయితే అబ్బాయి ఏం జేసిండు ఈ అమ్మాయంటే పాడ్ బా ఇష్టమట ఇగ అది పిల్ల కుడా బానే లవ్ జేసింది పెళ్లి చేసుకుందామని ప్లాన్ జెస్కుకునరు గానీ ఇంట్లో వాళ్ళు బేరిచ్చిరిగ అబ్బాయిని బెరిచ్చిరు అమ్మాయిని బేరిచ్చిరు ఇద్దర్ని బెదిరించిరన మాట
మ్మ్ హు
ఇద్దరు పెళ్లి జేసుకోవద్దు కులం అంటే చాలా ఒక టెన్ ఇయర్స్ అయితాందిలే వేరే ఉన్నాయిగా ఇప్పుడు అంటే లేచిపోడం లాది ఉన్నాయి కానీ అప్పుడు కూడా ఉన్నాయి కాని తక్కువ భయం బాగుండే కదా
ఊ
మ్మ్ అంటే అంటే వాల్ ఇంట్లో అబ్బాయి వాళ్ళ ఇంట్లో ప్పుకోలేదు అమ్మాయిగా వాళ్ళు కూడా ఒప్పుకోలేదు కొంచెం ఉన్నోళ్ళు అన్నమాట కానీ అమ్మాయి వాళ్ళు ఇంట్లో అ అమ్మాయి వాళ్ళు ఇలలో అబ్బాయి వాళ్ళు కొంచం తక్కువ మనకన్న అని అమ్మ దేరిచ్ అమ్మాయి ఇట్లా చేసుకుంటాం అంటే అమ్మాయిలు చేసుకోనన్నారు అబ్బాయి అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఏమి వద్దు. ముదిరాషోల్లా అమ్మాయిని చేసుకుంటామా, అట్లా ఇట్లా అని వద్దన్నారు అన్నమాట. వాళ్ళు కూడా ఒద్దనె సరికి ఈవకు పెల్లి కుదిరింది ఇగా పెళ్ళి గుదిరితే చేసుకుంటానని ఆయన చెప్తే, ఆయన నువ్వు లేకుంటే నేను బతకలేను. ఎక్కడికన్నా వెళ్దంపా అంటే మా నాన్న ని వదిలి పెట్టి నేను రాను అని ఆ అమ్మాయి అన్నది అంట. ఆ ఆ అయితే అట్లా వాళ్లిద్దరూ వేరే ఎక్కడ మాట్లాడుతన్నా కూడా అందరికి దొరికి కూడా అట్లా అయితే కూడ పరువు కూడా పోయింది కదా. పోయేసరికి ఎట్లైనా అంత అయిపోయింది కదా. మనం పెళ్ళి చేసుకుందాం అంటే లేదు నేను చేసుకోను చేసుకుందాం అంటే ఇప్పుడు మా అమ్మ నాన్నలనొప్పియి మీ అమ్మ నాన్ననొప్పియి చేసు కుందాం అన్నదట అమ్మాయి అందుకే ఆయన వల్ల కాలేదు కాకపోయేసరికి ఇగా ఈ అమ్మయి పెళ్లి కుదిరింది. ఈమే వీళ్ళ అమ్మ నాన్నలకు చెప్పలేదు. కా ఒక రోజు లాస్ట్ రోజు ఇంకా రెండు రోజులయితే చనిపోతరణంగా ఏం జరిగిందంటే వాళ్లు ఆబ్బాయి ఇమను వేరే దగ్గర తీసుకెళ్లి మాట్లాడుతుంటే, చేన్ దగ్గర మాట్లాడుకుంట్రు కదా మాముూలుగా మాట్లాడుతాంటే దొరి కిందనమాట దొరికితే ఏంది సంగతి అంటే గిట్ల లవ్ చేసుకుంటాన్నం. మేము ఇద్దరం కలిసి బ్రతుకుదాం అనుకుంటాన్నం. అంటే లేదు లేదు పెళ్ళి కాలే ఇంక అప్పటికి ఈమకు పెళ్లి కుదిరింది. అ బాయికాడికి పోయిత్తానని పోయి ఇద్దరు మాట్లాడతాంటే నరికిరన్నమాట నరికి మరిఇదంతా కథలు ఏంది చేసుడెంది వద్దు పెళ్లి చేసుకొ బిడ్డ ఆయన వ ద్దని వాళ్ళ నాన్నగిట్ల నచ్చచెప్పిరట. సరేతియని
బ్లాంక్
ఇంగ మర్చిపో అని చెప్పింది. ఆయనకు చెప్పి ఇగ వేరే పెళ్లికి సిద్ధంమయింది. ఇంగ బాగా దగ్గర్ల లా చూసిండు కదా నేను ఉండను. ఉండను అన్నడట ఏ నువు అట్లే అంటవ్ అని ఈమె అన్నదంట ద పోతే పోదామంట రానన్నాడంట ఫస్ట్ ఈమే అడిగిందంట. పోదామని నువు లేకుండ ఇయన రాన ఆయన రాన న్నడట ఫస్టు మళ్ళ ఆయనడిగినప్పుడు ఈమె రానన్నదట. కొంచం కురికలవడంలేదనమాట
ఉమ్
ఆ కల్వక ఇద్దరు ఆమె పెళ్ళి కుదిరింది కదా పెళ్లి కుదిరింది. ఎట్లాయినా ఆమె ఆయనని చేసుకుంటదని ఎంత మందు తాగిండు పాపం పిల్లగాడు మందు తాగిండు మందు తాగినంక వాళ్ళ మందు తాగినంకా కూడా అడిగిండంట. నాకు ఆమెను ఇప్పియ్యాకరి ఎట్లాయినా బ్రతికోస్తా నేను ఎన్ని డబ్బులు సరే నా భూమి అమ్మయినా చేసుకుంటా. నేనంటే వాళ్ళ అమ్మవాళ్ళు అస్సలే ఇయ్యము మేము మందే తాగు ఏమన్న చేసుకో ఏదన్నా చేసుకో ఫోన్ చేసి మాట్లాడింట తాగి
అయ్యో
అలుగుతే అసలు చేసుకోము వద్దే వద్దు ఆ ఇంటి అమ్మాయి వద్దు వాళ్ళ అమ్మ కసలు అమ్మాయే వద్దు అని వాళ్ళు డిమాండ్గా మాట్లాడిరట అందరి ముందే
హ్మ్ అంటే ము మనకు అంటే మన ముత్రాష్ మనమె పెద్దా ఇంకా వాళ్ళే చిన్న కదా వీళ్ళే వద్దానాలి వాళ్లే వద్దంటు
ఆ అయితే వద్దు అన్నరట వద్దనే సరికి ఇగ ఏమో వద్దంటె వద్దన్నాడు ఎట్లనే లేచిపోతాం ఎట్లాయినా చేసుకుంటాం అని ఆయనకి చేసినా అయిపోవు ఇగ ఆమెం చేసింది ఆమె ఫోన్ జేసీ నేను ఉంటాను. బతుక అయిపోయింది ఇగ నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండి అంటే లేదు నిన్నే ఒకసారి కల్తా నిన్ను నిన్నే పెళ్ళి చేసుకుంట మళ్ళీ అన్నాడట తాగినంకా అప్పటిదాకా అ ఇద్దరు పో ఇద్దరి వైపు ఉన్నది లే తప్పుగాని అన్నదిట్ అంటే ఎట్లా పోదాం ఎట్లా పోదామాలంటే నీ మందు అయినా అంటే ఇగ బాగా ఏడ్చిందంట మందు తాగినాంటే ఏడ్చి వాళ్ళ అమ్మ న ఎప్పిందంట మందగిందేమో చనిపోతందట నేను ఆయనని జేసుకునే కడిగి పోతా అని పోదామని పోతాంటే వాళ్ళ అమ్మనాన్న ఆపిరట పోతే ఇప్పుడు నిమిదే దానికి ఏమైనా అయితే నిమీధనే ఐతది ఇప్పటి వరకు ఎవ్వరు తెల్వది చక్కగా ఊరు మొత్తం టం టం వద్దు బిడ్డా వద్దు బడ్డ ఆ నువ్వు వేరే అతని చేస్తుకున్నావు అని ఆపి ఆ బావ నీ కట్టేసిర్రు అన్నమాట
అయ్యో ఆ
మందు తాగిండు ఆమె అటు లవర్ ఒతలేదు ఇటు అమ్మ నాన్న ఏం చెప్తలేరాని ఇంటికి వచ్చిండు ఆటో చేసుకునీ ఇంటికి వోచి వల్ల అమ్మానాన్నా ముందు కోస్ న్నాడు నాకు ఇచ్చి చేస్తారా చేయరా చెప్పురు అని అంటే క మరి అన్నారటకదా చెయ్యనే చెయ్యము నువ్వు సచ్చిన మంచిది ఏం జెసినా మంచిడే గాని మా ఇజత్ ఐతే తీయక్ అని రటా ఆ మిగిలిన డబ్బా కూడా మొత్తం తాగి అనే పడిపోయిండు ఆయన వాళ్ళ అమ్మానాన్నా ముందర ఉమ్ అనే పడిపోయిండు స్మార్ట్ అయనిగ అప్పుడే చాలాసేపు అయితాంది కదా ఆ మిగిలింది కూడా తాగిండు అనే పడ్డడు కదా అమ్మా నేను పెళ్ళ అయితే చేసుకోవట్లేదు కదా నా పాడికే కట్టుర్రి నాకు నా శవానికి తాలి కట్టి ఇది నా సేవం తోటి తాళి కట్టి ఇర్రి నేను చేసుకోనిను ఇగ నేను చచ్చిపోతా అది లేపోదును బతకనే బతుక అన్నదా అన్నాడు కతం తాగిండు చచ్చిపోయింది పాపం స్పాట్ డెడ్ అయ్యిండు అంట అబ్బాయి మంచిగా మాట్లాడేది ఆ అబ్బాయి
అన్న మీ ఇంటి దగ్గరన ఉ
దూరంగాని ఇగ మా మర్ మరదలు మా వదిన వాళ్ళా సైడ్ ది అంటే మర్దల్ వరుస కానీ ఆవిడ పెద్ద అనమాట
అవునా
అయితే గోరము ఆమె చనిపోయింది అంటే ఓ ఊరు రెండు మూరు ఊర్లు కల్పితే ఎంతమంది ఓతారో అంత మంది వచ్చిర్రు ఆయన కాడికి అంటే స్పాట్ కదా అంట అనుకోకుండా అనుకోని పరిస్థితి కదా మ్ అసలు ఆయన మషిన కంట ఏనా కాగి తిగేటోడు కాదు రోడ్లెంబట అట్లాంటోడు ఎట్ల చనిపోయిండు ఎట్ల చనిపోయిండు అని
మరి ఆమె పెళ్ళి చేసుకుంద మరి చనిపోయినంక కూడా
ఆ పెళ్ళి ఇగ చనిపోయాంక ఐదు ఆరు నెలలకు ఈమెకు సంబంధం ఆల్రెడీ చూసి పెట్టిర్రు కదా చేసిరు చేసిరు అప్ అప్పుడకి వాళ్ళ అమ్మ నాన్న ముందు ఆమె కూడా బాగా ఏడ్చింది పాపం ఏడ్చింది నావల్నే చనిపోయిండు నావల్నే చనిపోయిండు అని చనిపోయినారు అంటే కూడా అందరు అన్నారు అంట నీవల్ల ఏం కాదు ఇద్దరు కలిసి చేస్ కున్నారు ఇద్దరు చేసుకున్నారు ఇద్దరు లేచిపోదాం అంటే ఇద్దరు రాలేదు ఇద్దరు పోలే ఇంట్లో వాళ్ళ వారి కోసం ఆలోచించి మీ జీవితం ఆగం చేసుకున్నారని అందరు పాపం బాగా బాదపడ్ డారు అ గోరం జరిగింది అసలు
అమ్మాయిల వల్లే అబ్బాయిలు బాగా మంది చనిపోతాలు
అయిపోతారు
చేసుకుంటే చలావు చేసుకు ఎప్పుకోవాల్సి అప్పుడేమైనా పెళ్ళి చేసుకో ఒప్పించి కానీ చనిపోవడం ఎందుకు?
ఆ చనిపోడం అసలు చనిపోయి జీవితాలు ఆగం చేసుకోవడం తప్ప.
ఊ మళ్ళ పుడ్తం ఏమన్న ఏ దేవుడుచ్చింది ఒకటె లైఫ్ కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయాలి గని
ఉంటా ఏమన్న అంటే మాది గుడ లవ్ మారె మాది ఇంకా స్టోరీ స్టోరీ మా ఇంకా వా మేం మాది గుడ లవ్ మ్యారేజె మ్
సరే అండి కడ్ చేయండి మళ్ళీ వాడ్
ఆ సరే సరే